హలో నమస్తే అండి
ఆ గుడ్ మార్నింగ్ అండి
మీరు ఏ రకమైన పిండి వంటలు చేస్తారండి
ఆ పిండి వ టలు వచ్చేసి ఒకటి రవ్వ లడ్డు ఆ నార్మలుగా గారెలు వాడ అప్పాలు ఇలా చేస్తాను
ఎక్స్ప్లెయిన్ చే స్తారా అండి
ఆ ఓకే అండి రవ్వ లడ్డు వచ్చేసి రవ్వ ఉంటది కదా నార్మల్గా కేజీ రవ్వ తీసుకుందాం అనుకోండి హాఫ్ కేజీ షుగర్ యాడ్ చేయాలన్నట్టు ఫస్ట్ వచ్చేసి రవ్వని కొంచం ఏమంటారు నెయ్యి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అది రోస్టెడ్ చేసుకోవాలి స్టార్టింగ్ దాన్ని తీసి పక్కనేసేసి ఆ ఇప్పుడు మనం ఎంత తీసుకున్నా చక్కర కోల్చుకోవాలి చక్కెర అ చక్కెర ఓ హాఫ్ కేజీ అన్నట్టు కేజీకి హాఫ్ కేజీ సో కొలతల ప్రకారం తీసుకోనీ షుగర్ ఎసేసి షుగర్ తడిచేటట్టుగానే వాటర్ పొయ్యలే ఎక్కువ పోయ్యదు పోసేసి కొంచెం ఇలాచి ఇలాచి ఏమంటారు పగుల కొట్ట యేయ్యాలంత కలుపుతూ ఉండాలే పాకం వచ్చింది పాకం వచ్చిన తర్వాత ఇది పోయాలి పాకం అంటే ఇప్పుడు వాటర్ ఏమంటే ప్లేట్ లో వాటర్ తీసుకొని అది కలుపుతా ఉండాలి అది చుక్కలు దాచు చన్నలు వేస్తే కొంచము ఇట్లా అతుక్కున్నట్టయి పాకం వచ్చినట్టు వాన్ని పట్టుకో సో తీయాలా తీస్ అందులో పాకం వేసేసి కలుపుకొని ఆ వేడి వేడి ఉన్నప్పుడే ముద్దలాగా చేసుకొని ఒక పేపర్ లో పెట్టుకోవాల అన్నట్టు కాలికి పెట్టుకున్నాం అనుకోండి అవి ఆ మినిమం ఒక హఫ్ అన్ అవర్ పడుతుంది
ఓకే అండి అంట
అవర్ లో ఈ ప్రాసెస్ అయిపోతది. ఆ ఎప్పుడు నేనే చేసుకుంటా నేనే చేస్తా అవునండి మీరేం చేయరా
ఆ నేను చేస్తా చాలండి
ఏమైతది
టెక్నాలజీ ఇస్తారాండి
ఓకే అది ఎలా చేస్తారు ఆ
బియం నీ కడిగి నీట్గా నానబెట్టి వాటరు ఫిల్టర్ చేయాలని అ పిండి వాటిని ఆ చేసినాక పిండి పట్టియాలి తడి పిండి ఉన్నప్పుడు కొంచెం అందులో వాము ఇందులో కల మనం నోటికి సరిపడ ఉప్పు కలుపుకోవాలి
ఓకే
కొంచెం లూస్ మరీ టైట్ గా లూజ్ గా కాకుండా ఎట్లా సుట్ట తూ ఉండాలి ఒక క్లాత్ పైన పోసి ఆయిల్ హీట్ చేసి అందులో రెండు వేడ్ చేసుకోవాలండి
ఒక్కదానివే చేస్తారా ఇంకెవరనా
ఒక్కదానికి ఏం కుదరదండి ఇద్దరు ముగ్గుర అయితే చాలా తొందర అయిపోతదండి
ఓకే అది చెయలంటే మినిమమ్ త్రీ మెంబర్స్ చాలే
రండి ఒకేసారి చేయడానికి ఒకరు చేయడానికి కుదరదండి
ఏం ఏం ఓకే ఓకే ఎట్లా ఎట్లా తిండి నేరు ఇట్లా తీసుకొని ఏమన్నా మిషన్స్ ఉండవు వాటికి
కానీ ఎనుకట నుండి వచ్చిన సాఫట్వేర్ మనం చేయితోటి కూడా ఈజీగానే అయిపోతదండి మిషన్ కచూడు ఇప్పుడు వస్తున్నాయి కానీ మేం ఎప్ ఇప్పుడు మిషన్ వాడలేదండి చేయితోటి చేస్తామండి
అవునా ఓకే అంటే నాకు తెలియదు మిషన్ ఉంటదేమో అని అడిగాను అంతే ఇంకా ఏమొచ్చు
ఇంక మురు కూడా యెస్ తనండి మురుకులంటే ఆ బియ్యంల మినపప్పు శనిగపప్పు వేసి కొంచం పిండి పట్టించి ఇగ సేమ్ ఆస్ టీస్ గ ఉప్పు కారము నోటికి సరిపడే కలిపి ఇట్లా వాటికి మిషిన్ ఉంటదండి ఆయి ఈ ఆయిల్ ఈట్ అయినంక చేసుకొని తీసుకోవచ్చండి చాలా బాగుంటాయండి పిల్లలు అవే ఇష్టపడతారు
నేనిత్య హాట్ వాటర్ నార్మల్ వాటర్ మన బస్ ఒచ్చు
ఏదైనా ప పర్వాలేదండి నీటికి ఆట్ వాటర్ అవి చేస్తాం శకోడి టైపు నార్మల్ మురుకులకి నార్మల్ వాటరే పోస్తామ అండి
పోసి మిషన్ల వేసేసి అది మిషన్ల వేసేస్తే అయిపోతుందా ఇంకా
అవునండి ఒక దాని ఒక పావుల అది పెట్టి ఒత్తితే ఒతయండి
ఓకే ఒత్తలే
ఆ అవునండి
అంత్ మంచిగానే అయిపోతుంది దీనికి ఎంత మంది సరిపోతరు
అసం చేసుకోవచ్చండి
ఇది మన కోసం చేసుకోవచ్చు
రా అండి
అదొకటొచ్చు ఇంకా పిండి వంటలు అంటే ఏమి రావు బిర్యానీ చేస్తానండి బాగా చేస్తారు
ఆ ఎట్లా చేస్తారండి
బిర్యానీ వచ్చేసి కేజి రైస్ తీసుకున్నాం అనుకోండి హాఫ్ కేజి చికెన్ ఉండాలి సో చికెన్ ని బాగా నీట్ గా కడిగి పక్కన పెట్టేసి దాంట్లో వచ్చేసి ఉప్పు కారము లేమనూ మీ మసాలా ఉంటది అన్నట్టు బయట నుంచి తెచ్చుకోవచ్చు ఇంట్ల మెత్తగా చేసుకోవాలంటే లవంగాలు ఆ ఇలాచి దాచిన చెక్క గసగసాలు ఆ
ఆకులు బొక్కలు జాజికయ జాపత్రి మరాఠీమోగ్గ ఇవన్నీ మిక్స్ చేసి పొడి చేస్తది గరం మసాలా అయిపోతుంది బిర్యానీ లకు కూడా అదైనా యూజ్ చేస్త
మీరు ఒక్కరే చేస్తారా అండి ఎవరన్నా హెల్ప్ తీసుకుంటారా
ఒకదాన్ని చేస్కుంటానండి ఆ మసాలాని అట్ల అయి పౌడర్ చేసుకోవాలా లేదు అనింటే అంత ప్రాసెస్ లెంగ్తీ అయితధననుకుంటే మా నార్మల్ బయట షాప్ లో దొరుకుతాయండి బిర్యానీ మసాలా అంటే ఇస్తారు సొ ఆ మసాలా ఉప్పు కారము కర్డ్ వేసుకోవాలి కొంచము ఇక్కటి కేజీ చికెన్ అయిన దనుకో కార్డ్ ఒచ్చేసి పావు వేసుకుంటే సరిపోతుంది వంద గ్రాములు సరిపోతది
కాడే పెరిగేందుకు వేసుకోవాలల్ల
కార్డ ఒచ్చేసి గ్రేవీ కోసం అండి మళ్ళీ ఇంకొకటి ఆ కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్సు ఇవన్నీ చికెన్ లోనే కలిపి పెట్టుకోవాలన్నట్టు ఫస్ట్ పు అల్లం పస్ సాలలు ఇవన్నీ మిక్సీ చేస్త మొత్తం మిక్సీ కెసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నంక హాఫ్ అన్ అవర్ తరవాత తీసి పక్కన పెట్టేసి కేజీ రైస్ నానా పెట్టుకుంటాం కదా సొ మర్చిపోయిన ఇందాక నార్మల్ రైస్ తోని చేయొచ్చు బాస్మతి రైస్ తోని చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పేది బాస్మతి రైస్ సేమ్ అంత బియ్యం అక్కడ తేడా ఉంటది గానీ సేమ్ ప్రాసెస్
ఏది బాగుంటదండి ఈజీగా చేయడానికి
ఈజీగానంటే సేమ్ టైమింగ్స్ నార్మల్గా అయితే బాస్మతి రైస్ అనేది కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ అయితది ఈ రైస్ అయితే ఈజీగా అయిపోతది రాన్ తింటే డైజెషన్ తొందరగా అవుతదన్నట్టు
ఏది నార్మల్ రైస్ ఐతే
ఉం నార్మల్ రాస అయితే ఇదైతేనేమో కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ అంటే కొంచెం ఉన్న వాళ్ళకి కొంచెం అరగదు అన్నట్టు అంతే ఆ ఎంజేద్దిన్ తర్వాత అ రాన్ హ్యాన్ తీసుకొని కొంచెం పెద్దది తీసుకోడ కేజీ రైస్ కేజీన్నర అన్నట్టు కదా హాఫ్ కేజీ చికెన్ కదా కొంచం టూ కేజీస్ రై గిన్నె తీసుకున్నామనుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిలున్ను నేయ్యి ఏసుకొని కొంచెం ఇలాచి లవంగాలు వక్కలు ఇవి కొంచెం దంచి ఆయిల్ల్లో ఎసుకోవాలే ఆ అయిల్ వేస్ ఇందాక మర్చ్ చెప్పాను కొంచెం అన్నం కూడా రైస్ ఉడకబెట్టుకోవాలే అందులో వచ్చే క్యారెట్ ఆ క్యాప్సికము అదేంటి ఆకు ఉంటది తెలుసా
ఆ తెలుసు
బిర్యాణి ఆకు అది కూడా ఏసీ రైస్ లో ఉడక బెట్టు నా డెంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడక పెట్టుకోవాలే కొంచెం సాల్ట్ ఎసి దాని తర్వాత దాన్ని దిచ్చేసి వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలే ఇంకొగిన్న తీసుకొని ఆయిల్ ఏసుకొని కొంచెం నెయ్యేసు
చికెన్ పెద్ద కడ్జె యల చిన్నాగ కట్ చేయాలా
ంటే సరిపోతుంది లెగ్పీస్ ఉండాలే అంతాంతా ఉంటే సరిపోతుంది
ఉహు
నా లగె లెగ్ పీసులఅయితే ఇంకా వాళ్ళు బిర్యానీ పీసెస్ అంటే వాళ్ళే ఇస్తారండి చికెన్ షాప్ సెంటర్ లో చెప్తే
ఓకే
పీసెస్ కడిగి పెట్టుకోవలని చెప్పానుగా ఇవన్నీ మ్యాగనెట్ చేసి పెట్టుకోవాలి ఆఫ్ ఎన్అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోని దాన్ని తీసెసి ఆ తీసినంక ఫైవ్ మినిట్స్ కీ కర్రీ వేసుకోవాలే సేమ్ అయిల్ వేసుకొని ఇవన్ని వేసుకొని కొని తర్వాత డి ఫ్రై అయి క ఈ చికెన్ అందులో వేసుకొని ఇదిొ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వుడక పెట్టుకోవాలే దన్ తర్వాత సెవంట ఫైవ్ పర్సెంట్ ఉడికిన్ తర్వాత ఈ రైస్ చెప్పను కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలని దాన్ని తీసేసి మోటర్ తీసేసి ఈ రైస్ అనేది ఆ కర్రీ పైన వేసేయాలే వేసేసినాక ఒక థర్టీ మినిట్స్ వరకు కొంచాలే గ్యాస్ సిమ్ లో పెట్టేసి థ ర్టీ మినట్స్ వరకు ఉడకపెట్టిననుకో ఆ ఆ ఈ రెండు కలిపినంక థర్టీ మినిట్స్ సిమ్ లో ఉండాలి మొత్తం ఇంట్లోనే ఉండాలే దాని తర్వాత పైన వచ్చేసి
అవునండి ఈ మధ్యలో ఫుడ్ కలర్స్ కూడా ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా అండి క్యాన్
లైట్గా లైట్ గా వాడుకుంటే సరిపో పోతుందండి లేదు అనింటే దాని బదులుగా బీట్రూట్ బీట్రూట్ బీట్రూట్ రెడ్ కలర్ వస్తుంది
ఓకే అండి దాంట్లోకి ఇస్తా మజ్జిగ ఇట్లాంటివి ప్రిపేర్ చేస్తారండి అలే స్ స్పెషల్ గా సూప్ కరిగిట్లేమ పే చేస్తారా
సూప్ కర్రీ చేస్తాను మజ్జిగ చేస్తాను మజ్జిగ వచ్చేసి ఎలా చేస్తానుని అంటే దీన్ని రైసే అంటారు రైసే అంటారండి రైతు అంటారు ఆ రైతు వ వచ్చేసి కడ్డు ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాను కడ్డు హాఫ్ లీటర్ తీసుకొని ప్యాకెట్ ఉంటది కదా మొత్తం
ఇలా ఆనియన్స్ద తురుము ఎత్
అవును క్యారెట్ ఒకటి తురుగు వేస్తాను పచ్చిమిర్చి ఏమో చిన్న చిన్న కట్ చేస్తాను కొత్తిమీర చిన్న చిన్న కట్చేస్తన ఆనియన్స్ కూడా చిన్న చిన్న కట్చేస్తా ఓన్లీ ఇది ఒక్కటే ఆ తరుము వును క్యారెట్ అనేది దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం చిక్కగా పెట్టుకోవాలి లైట్ గా వాటర్ యాడ్ చేయాలి భాగ వేసుకోవోదు ఇది చేసుకోవాలి రైతే ఇక సూపు కర్రీ వచ్చేసి నార్మల్గా
మీ పిల్లలు చాలా మీ పిల్లలు చాలా అదృష్టవంతులాండి మీరు అన్ని వంటలు బిర్యానీ
ఇప్పుడు నేను చెప్పాను కదా ఇదే ప్రాసెస్ మీరు కూడా స్టార్ట్ చేయండి అయిపోతుంది మీకు
చేస్తానండి తప్పకుండా చేస్తామండి
అ
రెండు మూడు రోజు మర్చ నాకు నార్మల్ ఇ రోజు ఎగ్ కర్రీస్ చేయడం నార్మల్ కర్రీస్ అలాగ వచ్చాండి మీరు చెప్పినట్టు బిర్యానీ నేను స్టార్ట్ చేస్తానండి ఓకే అండి మేడం మరి ఉంటానండి థ్యాంక్ యూ ప్పండి